హలో
హెలో
ఉమ్ చెప్పండి
చెప్పండి అత్తయ్ ఏం జేస్తున్నారు
ఏముంది చపాతి చేశాను టమాట బజ్జి చేశాను ఏందే
టీ తాగార
టీ ఇప్పుడే యాడ టీ టీ నాలుగు గంటలు కదా తాగేది ఇప్పుడంతా ఏం లేదు గాని నాలుగు ఐదుకి టీ అయితే తాగుతాము చపాతి చేసినాను టమాట బజ్జి చేసి పెట్టి డాను ఇంకా పిల్లకాయలు దోశలు అడిగితే ఇంకా దోస వేసి వాళ్ళ ఇంకా మా ఇంటన్న దోస్తులు తిన్నాడు చపాతి అడిగినాడు కాబట్టి ఏదో చపాతి చేసినాను ఒక పది ఉంటది చేసినాను నేను మా ఇంటి అయినా చపాతి చేసి ఇంకా టమాటా బజ్జి చేసినను పిల్లగాల దోసలు మా అత్త అన్నము మేము మూ ముగ్గురు ఉంటే మూడు రకా కాలు ఒకరికి అన్నము ఒకరికి దోశలు ఒకరికి చపాతి ఏపిల్ల పిల్లోళ్ళు అట్లా అడగుతారు మీరు ఏం చేస్ స్తుండరు ఉమ్
తనూ మాపేసుకున్నాను సాపు సామానులు దోమేసి ఇప్ దీపం బెట్టేసి
తెల్లార్త పుసామాన్లు తోమలేదా
ఈరోజు లేట్ అయిపోయింది అందుకే ఈవినింగ్ చేసుకొని ఇప్పుడు లేట్ అయింది ఇంకా పాత్రలు కూడా తోమల వంట చేయ్యాలా
ఊ ఏం వంట
వంట ఇంకా ఏమనుకోలేదు
ఉహు పిండి ఉందా దోసపిండి
దోస్ పిండి ఉంది కేదైనా చేసేసి కర్రీ చేసేస్తే అయిపోతది
ఊ మీ ఆయన వచ్చినాడా
మా అయ్యినా వస్తారు
మీ మామ ఏం జేస్తంటడు మీ మామ ఏం చేస్తాంటాడు
మా మామ మా అత్త మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నారు
ఆ అవును మీ ఆడబిడ్డొల్లది ఇల్లు పూర్తయిపోయిందా మీ ఆడబిడ్డొలు ఇల్లు కడతాంటారు కదా ఏ ఎంత దాకా చేసిండారు
ఆ పిల్లర్స్ ఏస్తా ఉండారు సంపయిపోయింది పిల్లర్స్ ఏస్తా ఉన్నారు వాటి వరకే వచ్చింది
ఫోటోలుతో పుట్టినోళ్ళు అన్నదమ్ములు
మా బావా మా ఇంటాయనా
ఆ ఉమ్ ఆహా మింట మింట మీ ఆడబిడ్డలతో పుట్టినోడు మీ ఆడబిడ్డలు మర్ది మర్ది
వాళ్ళ వాళ్ళు ముగ్గురు ముగ్గరు ఊ ముగ్గురికి పెళ్ళిలేైపోయి
ఆ సెపరేట్ సెపరేట్ గా ఉండారా తన్ తనిగా ఉహు మీ మీ ఆడబిడ్డకు అత్తమామ ఉండారా
ఊ ఉన్నారు
ఆ అవునులే మీ ఆడబిడ్డకి అత్తమామ అంటే నీకు అత్త మామ కదా
ఆహా
ఆ కాదు కదా
అమ్మ నాన్న అవుతరు
ఆ అమ్మ నాన్న అవుతరు ఇంకేం చేయ్యాలనుకుంటండావ్ నైట్ కి టిఫను
దోస ఏదన్న కర్రీ
ఊ ఆ పిల్ పిల్లకాయల చదువు అయిపోయిందా ఇప్పుడు చదువ్ చదువుకొలేదా
రేపు హోలీడే హోంవర్క్ ఇప్పుడే ఎతుండారు
ఏమి రేపు హాలిడే ఆహా
ఇంక రేపంతా ఇంట్లోనే ఉంటారు ఆ ఇద్దరికి
ఇద్దరికి ఆ దీపం పెట్టేస్తున్నారా
దీపం పెట్టేసి బట్టలు వాషింగ్ కేస్తావునా
మిషన్ కేస్తా ఉంటారా కరెంట్ బిల్ ఎంత వస్తందండి మీకు హలో
ఇంట్లో వేస్
హలో
హలో
కరెంట్ బిల్ ఎంత వస్తదండి వాషింగ్ మిషిన్ లెస ఆ నేను పెట్టేసినాను వచ్చినాను ఆడ నుంచి వర్క్ అయిపోయిన తర్వాత ఓచ్చినాను ఆరు ఆరు ముక్కాలు దీపం పెట్టేస్తున్నాను నీళ్లు పోసుకుని దీపం పెట్టిన్నాను దీపం పెట్టి చపాతి అవన్నీ చేసి ఆడా పెట్టేసి సరల్ళ మీతో మాట డాలని ఇస్తే ఇంక మాట్లాడదామని ఒక కాల్ చేశాను
కరెంట్ బిల్లు ముందయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేది ఇప్పుడు ఏసి దీని వల్ల సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై వస్తూ
ఆరు వందల యాభై వసు ఆహా ఇంకా వ స్తదండి ఇంకా వెయ్యి దాకా వస్తాదిలే ఇంక ఎండాకాలం వచ్చినా వస్తది ఇంకా ఎండకాలం తగ్గితే మనం ఇంకా ఆ ఎండకాలం ఉంటే ఎక్కువ వాడతాము కాబట్టి ఎక్కువ వస్తది ఇప్పుడు ఎండ పోయింది కదా కాబట్టి కొంచెం ఆ తగ్గేదానికి అవకాశం అయితే ఉంటాదిలే మీకు ఎంత ఇస్తాండారు సాలరీ మీ వర్క్ ఎట్లా పోతాంది
మాదా
ఉ ఉ మీ మేడం మీ సారోళ్లు అంత మంచి చొల్ల ఉ మీ సారు మీ మేడం వోళ్ళంత మంచోళ ఎ లో వాళ్ళు
ఆ మంచోల్లే బాగా అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు గాదన్నమాట బయటి దేశం వాళ్ళు వాళ్ళకి తెలుగు రాదు హిందీ మాట్లాడలేము లైట్గా వాళ్ళే తెలుగు నేర్చుకుని అడ్జస్ట్ అవుతున్నారు
ఉహు
మరి చెప్పడం అర్థం అవుతుంది అలాగా
ఆ మీకు నెల నెల అయితే శాలరీ కరెక్ట్గా పడిపోతుందా లేకపోతే లేట్ అవుతుందా
ఆ ఆ సాలరీ కంపల్ వీళ్లు నెల నెల వేసేస్తరు టెన్ లోపు టెన్ తారీఖు లోపు పడుతది ముందు అయితే కష్టంగా ఉండేది ఇప్పుడు మాత్రం టెన్ లోపు పడిపోతుంది
ఆహా
పర్లేదు
ఉ ఒక రోజు ఒక రోజు రెండు రోజులు కా ఒకవేళ మనకి హెల్త్ బాగలేదు ఇంట్లో ఉంటే కట్ జేసు కుంటారా లేపోతే ఆవిటికని కలిసి వేస్తారా అమౌంట్
ఉ హు వద్దు డాడి వేరేదేసుకో ఈరోజే టెన్ తారీకు లో ఏసేస్తారండి
ఏసేస్తారు ఒక రోజు రెండు రోజులూ ఒక రోజు రెండు రోజులు ఒకవేళ హెల్త్ బాగలేదు వర్క్ పోలేదు కాబట్టి శాలరీ కట్ చేస్తార యా ఎన్ని రోజులు పోతే
కంపల్సరీ అన్ రోలే ఏస్తారు ఎక్స్ట్రా అంతా వేయరు
మీకు దీపావళి బోనసుపడి ఏనా ఇస్తారా గుడ్డలు ఏనా ఇస్తారా ఎట్లా కే
చీరలుయితే దీపావళికి టపాసల్ బాక్సు చీర పేడతారు లాస్ట్ ఇయరు ఫస్ ని కొంచెం డల్గా ఉంది రన్ అవ్వలేదు అనేసి ఓ టూ థౌజండ్ ఇచ్చారు స్వీట్స్ అట్ల ఇచ్చారు ఈ మా ఈ ఇయర్ మాత్రం పెంచుతామ ఫుల్ బోనస్ ఇస్తాం
ఉహు ఉహు ఉ ఇంకా ఎట్లా లంచ్ చేసుకోవాలకు టిఫిన్
వైరల్ అవుతుంది మా మేడము వర్క్ అందుకు రేపు పార్టీ ఉంది
ఉహు పార్టీ అంటే ఎట్లా అంటే లంచ్ పార్టీయా లేకపోతే
పార్టీ అని తెలుసు ఫుల్గా వర్క్ ఉంటది అ అయితే అది ఏమని విషయం రేపే తెలుస్తది
ఏమి మీ మేడం మీకు ఏం చెప్పరు అంతగ ఇప్పుడు పార్టీ అని చెప్పినారు ఆహ ఆహ ఓకే ఓకే ఓకే ఆ ఉహు నేనా గ్రీన్ అనుకుంట ఉన్నాను మళ్ళీ ఏమి గ్రీన్ నచ్చద గ్రీన్ అంటే నెమలి కలర్ వస్తది రెడ్ కలర్ జాకెట్ వస్తది
లాస్ట్ టైం కట్టుకున్నారు అనుకుంటా
లేదు ఎప్పుడు కట్టల ఒకసారే కట్టినాన అది అంటే మా విల్లేజ్ పోయేటప్పుడు ఒకసారి కట్టుకొని పోయినాను అంతే మళ్ళీ నేను కట్టుకోవాల దాన్ని ఎప్పుడు దాన్ని కట్టుకుని రావాల అనుకున్నా కానీ
కాశ్మీ
అ అ హలో ఓకే ఇంకమండి టైమ్ ఓవర్ అయ్యిందా ఆ హలో
హలో
ఆ చెప్పండి
బాయ్ సిస్టర్
ఆ బాయ్ తిన్నానని చెప్పే